మొన్న అంతే ఫనుంది అని వోయినవు, బెడ్డ అందగాడని దిరుకుతా ఉంటావు ఊరంతా ఇకాప్ ఎస్త్ అప్పుడు
నువ్వు పెళ్లి చేసుకోవాల ఒకసాటు ఉండద్దు. ఏరా మంచి పనులొత్తేది ఏది గాదులేరా
త్తం పీల్చేన్ చెయ్యిరా అది చేయవా, ఈ హాస్పిటల్ ఓ మై గాడ్ నా అంత డెడికేటెడ్ ఎవ్వరు ఉండరు అస్సలు. ఎటొచ్చినా రాకపోయినా మొబైల్స్ లో గాని సిస్టమ్స్ లో గాని చేస్తా.
నేను చెయ్యలే అని చెప్పా కదా అయినా రోజు నేను జేచ్చా కదా ఎందుకు నేను వచ్చిన రోజు ఎందుకు రాలే ఐదు వచ్చినాయ్.
పార్షియాల్టీ చూపిస్తున్నావ నేను చేయమని చెప్పకుండా నన్ను మాదగ్గర చేయమని
నేనా చేయ్యద్దని చెప్పింది సంతోష్ నే కాదు ఒద్దుది అవసరం లేదని చెప్పింది. నేను చేయమని చెప్పిన ఆ వాడికి ఇచ్చినా, గదే గదా మళ్ళా నేజేప్పింది ఎత్తుకోలె ఏడుచ్చాడని గమ్మును న్యా
హలో కార్య మా వాయిస్ గనుక మీర్ విని వినిగన వినగలిగిన అయితే, మీరు మాకొ ఉత్త పుణ్యానికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో చెప్పండి. దేవికాకి మెసేజ్ చేయండి వాట్సాప్ లో తెలుగులో విన్
ఏయే ఆన్లైన్లో
కడప గుర్తు పెట్టుకోండి వే ఫస్ట్ ను పండి తెచ్చుకో తెప్పించినారా అద అంతా అదే పొద్దున అడిగింది మల్ల ఈరోజు పప్పే ఈరోజు పప్పే ఇది తప్పది ఇగ అది అసలు ఏం చేసి చేసిల్లు పప్పుచారు ఫోటో పెట్టారా అండి వాళ్ళు బొంగు ఇసుక
ఎ ఎంది ఇది
భూమి మళ్ళీ తర్వాత దీంతో కడిగి తెచ్చాను అని చెప్పు అదినేను బాగా మురడెసి చెత్త నాశనం చేసింది అది నెన్ నేను కాదు నేను కాదు నేనా ఆడే అన్ని కడిగి మంచి కడిగి ఇచ్చిన నేను ఏంది నువ్ ఆవిడ గివిడ ఎ అందర్ రండి ఉ నెంగూడ గురువారం నాడు మీ అన్నానే అహా కమ్ డ అడ్తవ దాన్ని కడుగుదాం అన్ నక్ వాటర్ లేవుర ఉన్నాకడికి కడిగెద్దము అది తక్కువవడుతనము సరిపోవయినా ఆ మరకలికి ఎక్కువ వాటర్ కావాలా అ పోయిన వాటి సెన్ కి మొన్న భరత్ కు పోయినడు ఏమైంది ఆ అదా ఎవడ్ అడిగిండు అడు దాన్ని ఆడే పక్కకు పడేసిన దాన్ని అవి అవి అతుక్కున్నాయి రా కింద ఏరుకొని కుచ్చుకున్నాయి అతుక్కున్నాయ్ అవి తియ్యాలి సెపరేట్ వాషింగ్ మెషిన్లో ఏషిన పోవు తనట ఆడుకున్నారంట ఎవలు దానికైనా ఏమి ఎక్కువ మతి మట్ల నార్మల్గానే నీ ఎమ్మో అది వాళ్లదే వల్ల రూంలోనే పడింది అది వల్దె అది భరత్ లో పౌండ్ అనుకుంటది
మడలో పంది గుతుంది మీరు గుతు గు
పాపం అనిపిస్తది వాళ్ళ దాంట్లో ఎవరిదో ఒకటి ఒక బెడ్ షీట్ తీసుకొని వాటిని వాషింగ్ మిషన్ లోకి ఏయ్యి మీ వాషింగ్ మిషిన్ రెండె రెండు నిమిషాల్లో నల్లగా అయిపోతది బుడి బూడిది అంత బూడిది గాదు బురద బురద బురదనీల్లు అంతా దాంట్లో ఉంటది
నైతే ఆ చిన్నది రైస్ పెట్టుకోడానికి అంటున్నారు చిన్నది తీసిన మాయన అడిగినరు ఎంతమంది అని ఒక ఫిఫ్టీన్ ఉంటారు అని చెప్పిన టెన్ మెంబర్స్ కదా అదేం సరిపోతది అండి మాయనా అంటారు నాకు తెలీదు అంత సరిపోదు అని నేను ఎప్పుడు అంతమందికి చేయలేదు
మళ్ళీ మా ఇంటికి పెద్దది ఎంత ఒక థర్టీ త్రీ ఓల్టేజ్ ఉంది అ మళ్ళ అది వద్దని పక్క దానికి ఏళ్ళి మా అక్కను అడిగింది మొన్న అంగడికి ఎల్లి బో జాగారం చేసినరో ఎవరెవరు మయన్లే ఓహ్ శ కాల్ కట్ అయితది ఇది అలో మీకులా లేదే ఇ నా బధ కట్ అయితుంది ఏమో అనుకున్న
లేదు కట్టవలె ఎన్ని కాల్స్ అయ్యాయి నీకు ఆ.. రెండో మూడో చేస ఆ తర్వాత మూడు చేసిన
ఇ రా
ఏసి ఉందా
పడుకోలేదు ఏ వంటలు చేసే దాయన అందుకే అడిగి జిరాస్కులు లేవు అయిపోయినై తీయించుకోవాలి ఏమో కని బావు మ్ పొద్దున బుక్లు ఏం లేవు ఇ ప్పుడే రోజు ఏం చాట్ చెయ్యనండి నేనా లేదు ఒకప్పుడు ఆ ఎప్పు ఇప్పుడు వాడికొక్కడేక్కువ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇంకెవరికి ఏమి ఇయ్యను లేదు వాడితో ఏం లేదు ఇప్పుడు అంత ఏం లేదు ఒకప్పుడు ఉండింది ఒకప్పుడు ఎట్ల అంటే నేను నా నన్ను తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేసి పిన్ టు
నేను గూడ ఏం లే చెయ్యను
అవును మ్మా ఎక్ష్పలేషన్ ఇచ్చి చ్చి ఛ్ఛీ మక్ విసుగొచ్చే
ఇప్పుడు కూడ అవసరం లే అదే నాకు తేగు
ఎన్ని మినిట్స్ అయింది రా
ఏయిట్
నైన్ ఉహు ఎంగా